హ్మ్ చెప్పండి
హ్మ్ ఏం చేస్తా ఉన్నారు మీరు
నేను ఇంట్లో ఒక ఏదన్నా రెసిపీ చేయ్యాలని ఆలోచిస్తున్నా మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా
ఆ చేస్ చెప్తాను ఏం చేయాలి ఏం చేస్తరు.
టన్ రెసిపీ చేయ్యాలనుకుంటున్నా అది ఎలా చేయాలో చెప్తారా.
హ్మ్ చెప్తాను ఈ మటన్ హాఫ్ కేజీన్నా తెచ్చుకున్నారా వన్ కేజీ తెచ్చు క్
ఆ హాఫ్ కేజీ చేసుకున్నాను నే నా ఒక్కడికి చేసుకుందాంమని.
ఆ ఆఫ్ కేజీ తెచ్చుకున్నారా సరే ఇప్పుడు దాన్ని బాగా నీట్ కడిగేసి చిన్న ముక్కలు కట్ చేస్కొం అంటే శుభ్రంగా కడిగేసి పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టాల ఒక కుక్కర్ లో వేసి ఒక మూడు విజిల్లు పెట్టాల. పెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు ఎర్రగడ్డలు అట్లా పెట్టుకొని పుదీనా కూడా కొద్దిగా వేసుకొని గరం మసాలా ప్యాకెట్ తీసుకొని వచ్చుకొని అన్ని పక్కన పెట్టుకోవాలా ఇది త్రీ విజిల్ వచ్చినాక మళ్ళీ కడాయిల్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా కారము టమాటోస్ అన్న కట్ చేసుకుంటాం కదా అవన్నీ తీసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి బాగా ఉడిక్ కి మంచి సువాసన వచ్చినాక ఉప్పు కొద్దిగా వేసేసి కొద్దిగా ఆయిల్ పై కి వచ్చినాక ఈ మటన్ ఉడక పెట్టుంటాం కదా దాన్ని తీసి ఆ రెసిపీ ఆ ఉడకి మసాలాలో దిన్నేసి వేయ్యాల వేసి మళ్ళీ ఒక టూ విజిల్ పెట్టాల మటన్ కాబట్టి
హ్మ్
మీ ఎట్లా చేస్త చేస్
నాక అది గ్రేవీగా కావాలని చూస్తున్నాను.
కొద్దిగా వాటర్ వేసుకోవాలా
హ్మ్
ఆ ఎక్కువ వాటర్ ఎయ్యకూడదు కొద్దిగా వేసుకున్నా అంటే గ్రేవీ లాగా తెలుస్తుంది.
హ్మ్ మిడిల్ లో అది స్టవ్ లో ఇదయ్యేటప్పుడు ఎన్ని మినిట్స్ అది వెయిటింగ్ లో ఉండాలి.
కుక్కరు విజిల్ వచ్చి త్రీ విజిల్స్ వస్తుంది ఫస్ట్ పెట్టేసినాం కదా
ఓకే అది అయిపోయిన్ తర్వాత మసాలల్లో మనం మిక్స్ చేస్తాం కదా
ఆ
మటన్ అనేది ఆ ఉమ్ ఫైవ్ మినిట్స్ ఉంటే గ్రేవీగా వచ్చేస్తుందా
ఆ వస్తుంది మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్ కొంటాం కదా ఆ వాటర్ని చూసుకొని మళ్ళీ అది సరిపోతే అది పోసుకోవాలా లేదంటే చాల్లేదంటే మళ్ళీ కో చుసుకొని గ్రేవీ చేలాగా చేసుకోవాల
ఉమ్ మటన్ కర్రియా
ఆ
అలాగే నాకు ఇంకో రెసిపీ గురించి చెప్పగలుతారా
చెప్తాను
ఉమ్ గుత్తొంకాయ ఎలా చేసుకోవాలి గుత్తొంకాయ్
గుత్తొంకాయ్ ఇప్పుడు మ టన్ చేసుకొని గుత్తొంకాయలు రెండు చేసుకోకూడదు దానికి మజ్జికి చేసి పెట్టుకోవాల
మజ్జిగ నాకొచ్చు గుత్తొంకాయ్ అ గుత్తొంకాయ్ ఎలా చేయాలి అ
ఇ త్ అత్తిగా ఎవరు నేర్చకో
సరే ఉమ్ సమ్మర్కి తగట్టు ఎదన్న కూల్డ్రింగ్స్ ఎదన్న చప్పగలుతార
లెమను
లెమనా ఉమ్
అది కట్ చేసి సమ్మర్ కి అది తాగితే
ఉమ్
మజ్జిగూడా మనమే మామూలుగా చేసుకుంటాము
ఉమ్
ఇప్పుడు ప్యాకెట్స్ లో వచ్చిన్నాయి కదా దానికన్నా మనం తాజాగా తెచ్చుకొని పెరుగు తెచ్చుకొని మజ్జిగ చేసుకొని తాగచ్చు ఇప్పుడు మటను చేసుకున్నాం కదా అప్పుడు వెం టనే గుత్తొంకాయలు అట్ల అంతా తినకూడదు ఈ సమ్మర్కి
అంటే అది మరుసటి రోజుకి గుత్తొంకాయ్ చేసుకుందామని అనుకుంటున్నా అందుకు మ్ మి దానికి కూడా రెసిపీ చెప్పారంటే నేను దానికి ప్రిపేర్ చేసుకుంటా
ఉమ్ హాఫ్ కేజీ గుచ్చ గుత్తొంకాయలు హాఫ్ కేజీ తెచ్ తెచ్చుకొని